హలో ఆ
హలో
హలో ఆ చెప్పండి
ఆ నీను షాపింగ్ షాపింగ్కెళ్తాను మీకేవ డ్రెస్
ఆ పో చూడు చూస్తే ఆ ఆ హలో
ఇక్కడ మా దగ్గర ఒక షాపింగ్ మాల్ ఉంది హలో
హలో వినబడుతుంది
మాకు అక్కడ అ పిసుంది ఇక్కడ మాకు దగ్గర్లో ఒక షాపింగ్ మాలుంది కారం షాపింగ్ మాల్స్ అని అందులో రేట్లు కూడా చాలా రీజనబుల్ గా అనిపిస్ తున్నయ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో నడుస్తుంది ఆ ఒకే ఇరవైయ వందలు పెట్టి ఏం తీసుకున్నా ఒక హాట్ బాక్స్ ఫ్రీ ఫైవ్ తౌసండ్ ఇరవై వందలు పయ్ అయితే ఏమన్నా కొనుకున్నామనుకో హార్డ్ బాక్స్ ఫ్రీ ఫైవ్ థౌజండ్ పెట్ టీ వీ తీసుకున్నాం అనుకో కూల్ వాటర్ పోసుకుండేది ఫైవ్ లీటర్స్ క్యాన్ ఫ్రీ అన్నమాట. ఆ అలా ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నమాట యా ఆఫర్స్ కోసం గాదు గాని ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ గదా కొత్త కొత్త మోడల్స్ ‌అనిపిచినయి నాకు అయితే ఆ మొన్న నిను అమ్ స్టేటస్ పెట్టాను చూసావా గ్రీన్ కలర్ విత్ బ్లూ కలర్ చున్నీతోటి ఒక ఒక డ్రెస్ తీసుకున్నాను ఆ సెట్ కేము సెవెన్ హండ్రెడ్ యే ఆ చున్నీకి హండ్రెడ్ రూపీస్ ట్రెండెడ్ లో ఒక డ్రెస్ వచ్చేసింది నాకు
మంచి క్లాస్ ఉంది బానె
కాటన్ గా మంచిగ ఉన్నాయి ఇంకోటి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఆరెంజ్ కలర్ మొత్తం పాయింట్ కూడ ఆరెంజ్ కలర్ అనమాట దానికి క్రీమ్ కలర్ చున్ని లంగ ఒని చున్నీ చూడు సిక్స్ హండ్రెడ్ ది అట్ల తీసుకున్న నేను అ అంటే అవి ఓన్లీ పాయింట్ అండ్ టాపే వస్తది నేను చున్ని కాంట్రాస్ట్ గా తీసేసుకున్నా ఉమ్ అట్ల బాగుంది మీ చిన్నకు
అట్ల ఉంటే నాకు కూడా చూడరాదు అట్లా
చూడనా ఆహ ఓకె రేప్ పొరైపున్నా రేప్ నేను వెళ్తాను ను వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేస్తాను చూడు ఎయిట్ హండ్రెడ్ లో టాప్ ను అది వస్తుంది థౌజెండ్ లోపే నీకు సెట్ వస్తుంది ఆ ఉమ్ చాల బాగున్నాయి అసలు గిఫ్ నేను నేను ట్రయెల్ యేసిన ఫోటో అ్ర వాట్సాప్ లో సెండ్ చేస్తాను చూసుకున్నాక ఆరెంజ్ కలర్దిి నువ్వు క్రీమ్ కలర్ ఇందులో కలర్స్ దోలాడేవరికన్నా కావాలంటే ఆ తీసుకెళ్తే బావుండు అంతా బాగున్నాయి ఇవి అని అనిపించినాయి నాకు
ఆ రోజు తీసేస్ కయిపో నకు ఫ
ఇప్పుడైన పర్లేదు ఉంటాయి గదా ఇంకా పెళ్ళల సీజన్ నడుస్తూనే ఉంది కదా ఇట్లేదంట్ ఎటువోయ్న ఊకె ప్రతిసారి సారిస్ వెట్టుకోకుండ ఇపు టెంపుల్స్ కెళ్ళినప్పుడు ఇలాంటివి వేసొని పోతే చాలా రిచ్ గా ఉ
చాలా బాగుంటయ్
చాలా బాగ్ నచ్చినాయి అసల్ గట్ డ్రెస్సెస్ హ్మ్ ఇయాలా పెట్టిన నేను నా డిపి చూసావా వాట్సాప్ లో ఆ అదే అదే స్ ఆరంజ్ కలర్ ది ఆ చున్ని ఏ నేను పెట్ట చున్ని కావాల్ నే తీసేస్కున్నా ఒకవేళ నేను తర్వాతికి ఆ ఒక ఫుల్ ఫ్రాక్ కుట్టించుకుందాం అనుక్ కుంటున్నా దానికి కాంబినేషన్ ఈ క్రీమ్ కలర్ మనుకుంటున్నా అయితే అది గుడా ఏ ఫ్రాక్ అంటే ఒకసారి నేను అదేమంట్రు బోనాల పడుగకి ఒక ఆరెంజ్ కలర్ టైప్ పీచ్ కలర్ ఒక డ్రెస్ ఉంది గుర్తుందా సారీ ఉంది తుందా శారీ ఉంది దగుతుందా దాన్ని మంచిగా ఒక అనార్కలి ఫ్రాక్ క గుట్టించి ఈ ఈ క్రీమ్ కలర్ చున్ని పేరప్ చేద్ న అనుకుంటున్నా
ఆ చెయ్ బానే ఉంటుంది
టది అనిపిచింది ఆ శీర్ష తెల్స్ శిరీష తెల్స్ గా నీకు
ఆ ఓకే ఓకే
ఆ ఆమె నాకు చాలా మంచి కంఫర్ట్ గా కుట్టింది డెస్సెస్సన్నీ ఆమెకాన్నా కుట్టించ పోవాలని ఫిక్స్ అయిపోయా నేన్ ఆ రోజే
ఇదేదో బ్లౌజ్లే తిడిస్ ఉమా ఎక్కుడున్నాడు
తీయని నెక్ ఏం కుట్టించ్కోట్లే ఏ చీరలే కొంచం అవాయిడ్ జేద్దాం డ్రస్సెస్సే తీసుకుందాం అని జుస్తున్నా
ఉమ్ అంతేగా చీరల్ ఎక్కువ కట్టం కాబ్బటి డ్రసే
ఆ మికి విషం తెలిసిందా ఆ వుర్ రేవా వాళ్ళకి టూర్ ఉందట
ఏ ఆ అవునవును ఉద్ జూ అది ఏప్రెల్ ఏప్రెల్ ట్వంటీ ఎయిట్ నుంచి మే టెన్ వరకు
ఆ మే టెన్ వరుకి ఆ వాట్సాప్ లో పెట్నప్పుడు చూసిండొచ్చు నువ్వు
చూస్నా చూస్నా వెళ్తున్నారా
కుంట అన్ని గుళ్ అయినై నాక్ అప్పటికి ప్రీయడ్స్ ఒస్తాయి
ఊ
చూడాలి
ఎవరు ఓకే చెప్పలేగ ఇంకా
ఓకే చెప్పక్పోడం ఏంటి యా మేబి ఉండొచ్చు ఉండకపోవచ్చు గా కొంచం అటో ఇట్ డేటు కన్ఫామ్ అయితే నెగ్గుకొస్తా నేను నాకి కరెక్ట్గా టు
ఫ్యామ్లీస్లలో ఎవరు ఓకే చెప్పలేదు గద్
మన ఫ్యామ్లీస్ త్యాదు రేవా రేవా అనుషోద్ అనుషా చి పేరు వొచ్చిందా ఆ ఒదిన ఆ ఒదినా నీ ఆలోచన ఏంటండ్ టే పోనీ వాళ్ళక్ కి మనీ రిటన్ ఇస్తరు గదా ఆ మనినీ ఆ యూజ్ చేసుకొని ఒక మినీ బస్ తీసేసుకొని టూర్ కెళ్దాం మన ఫ్యామిలీస్ వరకి అని ఫీలింగ్ ఎందుకంటే అన్ని గుళ్ళ అయినే ఆడవాల్ల కి వీర బాట అది కదా నాకు మా పెద్ద పాప కి అసలు కుదరదు ఇట్లా పెట్టుకొని మినీ బస్ తీసుకొని మంచి ఒక టూర్ యేద్దాం మంచిగా ఎండకి సమ్మర్ కదా కూల్ గా ఉండే ప్లేసెస్కి ఎళ్దామని అనుకుంటున్నారు
అట్లా వె తే బానే ఉంటది టెంపుల్స్ కంటే వీలుగాదు కాబట్టి ఇట్లా ఓకే ఇట్లా మరి ఓకే చెప్ ప్పిల్లా
ఏమో అనుకున్నారు అందరికి ఓకే అని అ
నేను ఆ రోజు మొన్న ఆ మొన్న వీడియో కాల్ ఎత్తలే నేను బి
ఆహా అవునా ఆ రోజు నేను ఎత్తినా ఈ ఎమ్మటే వెళ్ళిపోయినాయి ఆ ఏంటి ఆ త్రిషుగాడు మోషన్ పోయిండు
ఓ
మీ చెల్లె నేను ఆ మౌనికా అక్కా మౌనిక క అనూశోదిన అయ్యో నేమ్స్ యూజ్ చేయ్యొద్దు కదు
ఆ ఆ
హ్మ్ చెయ్యొచ్చంట ఏం కాదంట
అదేలే మన పర్స్ నేమ్స్ చెప్పుకోకుంటె సరిపాయ్ అట్ల అనమాట చూడాలి టూర్ టూర్ ప్రజ కానీ పోవాలని ఇంట్రెస్ట్ ఆ పోవాలని ఎక్సైట్మెంట్ తో అనుకున్నా ఈ విష తెలవగానే ఆగిపోయినా పోయేది ఉంటే హన్మకొండకి ఎళ్ళి షాపింగ్ చేసి రావాలి
టే ఫ్యామిలీస్ తో వెళ్ళాలి ఒకసారి అసలు ఎప్పుడు ఎల్లలే ఎంజాయ్ చేయాలి ఒక
హ
అంద రూపు
ఈ వాతావరణానికి ఎక్కడికన్నా పారిపోతే బాగుండ అనిపిస్తుది ఈ ఎండలకి చల్ల ప్లేస్ లోకి వెళ్తే బాగుండ అనిపిస్తుంది
అట్లా వెల్ అంతే బాగుంటాయి ట్రై చేయాలి ఏమంటారు మళ్ళారి చేస్తారో మరి మళ్ళా
ఉ చూడద
చేస్త
చూడాలి కూళ మనా కుల్ మనాని అ ఇలా కొంచ కూల్డ్ ప్లేసస్ టలు తె బడు ఎని
స
ఇ
ఇంక తిన్నారా
తినేసా మమ్మీ అప్పుడే
అప్పుడే తిను
హ్మ్ ఒకవేళ నీకు షాపింగ్ కి వెళ్ళాలి అనిపిస్తే ఇక్కడికి రా ఒక రోజు ఒక పని చేస్తావా సెకండ్ సాటర్డే హాలిడే కదా మరి ఇక్కడికి రావచ్చు కదా ఆహా చాల్లేండి మళ్ళీ మా మమ్మీని వదిలేసిపోయింది అన్నట్టు హ్మ్
ఆ మళ్ళ అంటారు ఇప్పటికే అంట
హ్మ్
హ్మ్ చూద్దామా ఒక రోజు వస్తలే ఇప్పుడు బన్నుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పాపకి ఎగ్జామ్స్ అయిపోయినంక ఫిఫ్త్ క్లాస్ స్టార్ట్ అవుతుదట మా
అవునా
ఆ చూద్దామా
ఉమ్మ్ హూ
ఊ
ఏ అట్లనమాట కానీ మంచివున్నయ్ క్వాలిటీ అనిపించినాయి రీజనబుల్ రేట్ అనిపి చింది ఉమ్మ్ ఇట్లాంటి మనిషి తే ఉంటాయి
అదే అదే
ఈ యన్ నేను కూడా
తి తీసుకోవచ్చు ఆపసర్లంటే
మ్మ్ ఆ
డ్రెస్సెస్ బాగున్నాయి అఉటే తీస్
ఉమ్ అవునవును ఒక షాపింగ్ మాల్ లో ఇప్పుడు కొత్త కొత్త అన్నీ హ్మ్ వస్తున్నాయి కదా కొత్త గొ తో మోడల్స్ వొస్తున్నాయి
ఉమ్మ్
ఉమ్మ్
హ్మ్
చూద్దాం ఇంకా ఉమ్మ్ ఇది పెళ్ళి సీజన్ కదా ఇంస్టాగ్రామ్ లో అయితే అసలుకి ఎంత బాగుంటున్నయో అసలుకి డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా ఫేక్ ఏముండది ఉందన్ ను వస్తే కాకపోతే ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు గంతే తప్ప ఖచ్చితంగా వస్తున్నాయి ఎందుకంటే ప్రతోడు ఇన్స్టాగ్రామ్ నమ్ముకొని బిజినెస్ చేస్తుండు
ఉమ్మ్
మొన్న ఒక్క ఒక్క శారీ చుసిన ఆరెంజ్ కలర్ కాదు ఇక్కడ పీచు కలర్ కాదు గంధం కలర్ అంటరు చూడు ఆ కలర్ లో ఉంది ఎంత బావుందో అస్ తారి అయితే అది మినిమం టూ తౌసన్ కు తక్కువ ఉండదు సప్డై ఇంకున్నయా ఉమ్మ్ అది మళ్ళ వన్ టూ టైమ్స్ కట్టగానే పీస్ పాస్ అయితుంది చీర
నువ్వు నువ్వున్నవు అక్క తీసుకున్నది చూడు అట్ల తీసుకోవాలి శారీస్ మమ్మీకి అట్ల కావాలి తే బార్డర్ వొచ్చి వేముల మేములవాడ టెంపుల్ కి గట్టుకున్నావ్ కదా
ఎవరు నీనా
నువ్వు మనం వెళ్ళినప్పుడు క్రిష్ అన్నయ్య గుండు అప్పుడు
అవునా
ఎల్లో ఎల్లో ఎల్లో
ఎల్లో శారి యా
ఖమ్మం లనో ఎక్కనో తీసుకున్నావ్ అన్నారు అక్క నువ్వు వెళ్లి
మ్మ్ ఏమో నాకు గుర్తుకులేద్
వేములవాడకి బోయింది
వేములవాడక మేడారమా మేడానానికి చీర కట్టుకోలేదు వేమలవాడికి వోయిందా
వెములవాడ
ఆహా హ గయలున్నా ఓకే ఓకే ఓకే
అట్లా ఉంటాం అమ్మ
ఆహా ఓకే ఓకే ఎస్
మమ్మీ క అట్లా కావాలంట డబుల్ ని నిస్త
ఉహుమ్ ఉన్నయ్ ఓ బొచ్చడున్నాయ్ అసల్ అల్లాంట్చీరసల్కి నినా ఆ కలర్ నిన్ ఈ కలర్ తీస్కున్నా శిర్షోదినె గ్రీన్ కలర్ తీస్కుంది ఇంకా గట్టల్ లే వొదినఉమ్ కట్టలే అహ
ఉమ్ ఏన్ది టైమ్